హలో
హలో
హలో చేప్పా
ఏంటి తిన్నారా
తిన్న నువ్వు తిన్నావా
అది టాస్కులు చేస్తాన్నావేమో నువ్వు
ఏ అవన్నీ మాట్లాడకూడదు అవన్నీ మాట్లాడకూడదు
అది మనం మాట్లాడిందే మన టాస్క్ ఇచ్చేది ట్రాన్స్క్రిప్షన్ అని
తెలుసు మాట్లాడకపో దాని గురించి ఇప్పుడు
సరేనండి
ఆ
ఏ లే ఎం జెప్పు అ చెప్పు లెటర్స్ చెప్పు. లెటర్స్.
ఏం దీన్నావ్, నువ్వు ఫస్ట్ ఎం డిన్నవ్ ఎప్పు.
నేనే చేసుకున్నా. ఎగ్ కబాబ్, ఎగ్ కబాబ్.
ఏ
ఆ నేనే చేసుకున్నాది
ఆమ్మో మిక్స్ సీ. ఏవొ జెసనాలే ట్రై జెసినం. అ ఓమ్మో ఇది హాట్ వాటర్ దా.
నిజం చెప్పాలంటే, ఏం బాలలేదు.
ఆ అ. ఊమ్ కొడతాను. ఈపిఈ, ఆర్టి, ఈఆర్టి.
ప హ.
ఈ ఆర్టి టి. ఈ అంటే సినిమా, ఆర్ అంటే హీరో, టి అంటే హీరోయిన్. అ
ఈ అంటే సినిమా, టి అంటే.
ఆర్ అంటే హీరో, టి అంటే హీరోయిన్.
కా
చెప్పు ఊ ఓ.
తెలీదే.
ఈ ఆర్ హీరో పేరు చెప్పో.
ఆ ర్ సి.
హీరో పేరు జెప్పు అ ర్ అంటే.
ఆడ జెప్పుతను పొ. టైమ్ బడుతాది.
ఎందుకో ఆర్ ఆర్ హీరో.
ఇంగోటి ఇంగొ లెటరు. అ
చెప్పు ఇప్పుడైనా ఉమ్.
వచ్చిన నైట్ అంత కబ్బు లే నడస్కంట ఓత్తాన్న. అ.
హుం.
బాడీ కూడా జిమ్. నడుచకుంట ఓత్తాడు వాడు, బనళ్లఎక్కిచ్చకోని వొచ్చా.
నిన్నా.
హుమ్.
అందుకేనా మాట్లాలేదు.
హు హు.
వియా. చెప్పు ఇ అర్ టి.
రామ్ చేరణ్.
ఆహా
ఆహా క
ఉ మళ్ళీ హే కుక్కలు
మల్లేంది రాజ్గోపాల్
ఎవరెవరో
తెలీదు ఇంగా
చెప్పల
తెలీదే
రామ్ పోతినేని
టి ఫర్ తమెన
ఎస్
ఆర్ ఫర్
రామ్ పోతినేని
రామ్ పోతినేని తమన్నాన సినిమా పేరు చెప్పు
ఈ
ఇయా
ఉ
దాంట్లో మళ్ళీ మళ్ళీ పుడతారు కదా నీ మూతి నీ చూపులే చూడు కరెక్ట్
ఎందుకంటే ప్రేమంట
కరెక్ట్
కరెక్ట్ ఐతేనే చెప్పేది నేను
ఆ అవునులే
హు హు
హెచ్ ఆర్ ఆర్
బిగాలు ఏసుకొని పోయినడ వుండు బీగాలు తెచ్చుకుంట లైన్ లో ఉండు
హ ఆ
బీగాలు తెచ్చు కుంట
ఉ
ఆ యాహొహు
వాన బడినా
లేదు
ఉహు
ఉకేలా
ఎక్కడున్నాయి దిగాల్ల
ఓ
ఆ
ఓ హెచ్ అర్ టి యా, హెచ్ అర్ టి యా హెచ్ ఆర్ ఆ ఆ
మెల్లగా ఎందుకు అంతా ఆయాస పడుతున్నావు
మెట్లు మీ నాయనా ఎక్కుతాడా అనుకున్నావా
అంగా ఆ మెల్లగా
లోన పెడతాలే ఆహ
కాస్త
అయిందా చూడు
తీసిన్న ఏమి లేదు వస్తారా
ఆ ఆ
ఇప్పుడే
అయిపాయ బంద్ చేసినాం కదా ఇంగా
అవునా ఇంకా అవ్వలేదు ఇంకొక ఉండు మూడు నిమిషాలు
ఆ
మూన్నిమ్
బాడి ఏం గ్రోత్ అయితాంది మనం సరైన డైట్ షుగర్
ఆ
షుగర్ అవాయిడ్ సరైన డైట్ ప్లస్ వెయిట్ లాస్ చేయండి ఫస్ట్
ఆ ఆ అవ్వలది అవును ఎగ్గు తింటాన్నవు కదా అయితావు ఎగ్గు తింటాన్నవు కదా అయితావు
వేయిట్ లాసా
ఆహ ఆవ్ ఆ వేయిట్ లాస్ అవ్వావ్ ప్రౌట్స్ తిను అయితావు మొల మొలకలు ఏ అట్లా మాట్లాడద్దాన్నానా అట్లా మాట్ కొట్టడం వల్ల నా
ఆ
దేంట్లో అవన్నీ మాట్లాడకూడదు దీంట్లో
ఏవన్నీ
ట్లా చూడు పెట్టనా ఉహు అవన్నీ మాట్లాడొచ్చు పంది ఇప్పుడు తీసుకున్నావా
ఉ
ఓయ్ ఇప్పుడు తీసుకున్నా కొంచెం తగ్గిందిలే
చెస్ట్ షేప్ పడింది తెలుసా
ఊ పడింది సరిగ్గా కనిపించట్లే ఈ ఫోటోలో
చెస్ట్ కూడా తగ్గియాల
ఉ హెచ్ ఆర్ ఆర్ జి చెప్పు
హెచ్ ఆర్ ఆర్ ఆ
ఆ హెచ్ ఆర్ ఆర్ ఏం తింటున్నావ్
అరటి పండు
ఆ రవితేజ కాదు
రామ్ పోతినేని
ఉ
రకులు
ఉహు
రాసి కన్నా హైపర్
కరెక్ట్ హేహు హి హి హి హి హి హి హి హుహు
అయిపోయింది అయిపోయింది లే
హా హు ఏం అయిపోయింది ఈ వస్తారా ఇప్పుడు ఏం కాదులే అబ్బా అంత భయం ఎక్కు
ఉ
ఉ చేయవా ఇప్పుడు మరి
ఉహు
ఉహు నేను టాస్క్ చేసుకుంటాలే ఫాస్ట్ నీ నిద్రొస్తుంది నాకు ఫాస్ట్గా చెయ్
పనుకో నువ్వు నేనేం డిస్టర్బ్ చెయ్యను లే పనుకో
కొడతా
బాయ్
ఉమ్మ్ బాయ్
ఆ చేయన్లే